హలో! విన్పడుతందా?
ది ఆ ఏం చేస్తున్నావ్?
నేనా వంట చేస్తున్నా.
ఓకే ఏమీ ఇప్పుడు ఏదో సమ్మర్ లో ఏదో ఎక్కడో ప్లాన్ చేస్తున్నారంట.
ఆహ్ వెళ్ళాలి. అదే గు టెంపుల్కి వెళ్ళాలని ఉన్నాము.
ఆహ్
ఆహ్ రెండు మూడు టెంపుల్ విజిట్ చేయ్యాలని ఉన్నాము. అదే ఎప్పుడు ప్లాన్ చేయలో అర్ధం గాల
ఆహ్ అవుతుందా? నీకు ఇద్దరిని పెట్టుకొని, పిల్లల్ని పెట్టుకొని వెళ్ళడానికి బయట.
ఉహ్మ్ అమ్మను పిసుకొని పోవాలి. తోడికి ఉహ్మ్ మా ఆయనా, ఆహ్ మా అయనా ఒక బాబునీ, నేనొక్ ఒక్ బాబునే ఇంగా లగేజ్ లాంటే పట్కోవాలనీ. టే అవ్వదు అందుకే అమ్మను పిలుద్దాము అనేసి ఉన్నాము.
ఉహ్ ఉహ్
లేకపోతే వాళ్ళ సిస్టర్ కూడా వస్తా అన్నారు. మా వారు వాళ్ళ సిస్టర్, ఉహ్ అందుర్ కలిసి వేల్దామనుకుట్ అవునా టెంపుల్
ఉహ్ హు ప్లన్ చెయ్యండి అయితే. మాకు ఒక్కరితో పట్టుకోన్ పోయేదానిక్ కే ఇబ్బంది. అస్ అసలు నేను ఎక్కడా వెళ్లేది లేదు.
ఆహా!
ఉహ్మ్ భ భయం ఎత్తుకెళ్ళాలంటే బయటకి ఎతుకెళ్ళాలంటే భయం. అదే మేము తవరక్ ఎక్కడా విజిట్ ఎలో కే ఒకస్ సారి బయట లాంగ్ లాంగ్ ట్రిప్ వేసినాం అంతే.
అవును మమ్మీ అవును, అవును పిల్లలతోయితే అసలు కుదరడం లేదు. ఈ మధ్య వాళ్ళు ఎట్ట అంటే ఎత్తుకోవాలంటే,. ఎదురు ఎత్తుకోవాలి ఒక పరిగెడతాడు, ఒక దగ్గర వదులినామంటే పరిగెడతాడు.
మ్మ్ ఆళ్ళతో జాగ్రత్తగా ఉండాల ఆ అవును అవును నీకు ఎవరైనా తోడుంటే ఇబ్బంది ఉండదు లే
హ్మ్ అవును అదే ఒకరిని గా పిలుచుకొని పోవాలే అనేసి ఉన్నాను అసలు బస్సు అయితే అస్సలు పడ్డం ఇద్దరికి
ఆ లాంగ్ జర్నీలు చేయలేము త గ్గర్లో ఎక్కడైనా పోవచ్చు అన్ తే కానీ లాంగ్ జెర్నీలు చేయలేము ఇప్ పిల్లలతో
లాస్ట్ టైమ్ అట్టే మా ఊరికి వెళ్దాం అనేసి వెళ్ళి ఒక సిక్స్ అవర్స్ ఏమో యే యిట్ అవర్స్ జర్నీ ఆ సిక్స్ అవర్స్ కే వాళ్ళు ళ్ళు ఏడుపు వచ్చేసింది ఒకడికి జ్వరం వచ్చేసింది ఆస్సల్ అవ్వలే ఎందుకు రా వచ్చినాము అన్పి చేసింది అట్టే రిటర్న్ వెళ్ళిపోదాం అనిపిచ్చేసింది బస్సులో అవ్వలా భయపడుతున్నారు
ఉమ్ అదేలే వాళ్ళకి ప్చ్ అలవాటులేదు
ఆ అందువల్ల మా వాడు లేసినట్టున్నాడు, నిద్దరవో
ఉమ్ మ్మ్ అంతే ఇంక లేస్తే కదావును మ్మ్ ఇంకా ఇంకేంది అయితే ఇప్ ఈరోజు ఏం స్పెషల్,
ఎ ఈ రోజు సాంబార్ చేస్తున్నా మునక్కాయ్ సాంబార్
మ్మ్ నాన్ వెెజ్ రెసిపీస్ నాన్ వెెజ్ ఏం చేయం వ్యామ్
ఆ చేసినా చికెన్ కూడ్ చేసిన ప్రై
ఉమ్ హు హ్మ్ ఎట్లా చేస్తావ్ చికెను
చికెను మాలుగా ఆ పులుసు అయితే కొంచెం కోకోనట్ ఆటర్ యాడ్ చేస్సాన. మామూలుగా ఫ్రై కాబట్టి ఆహా కాదా పెద్ద వాళ్ళకేం చిన్నోళ్ తిండ్రు కాబట్టి
హో కోక్ ఆ హా ఓకే
కొబ్బరి వేసి వెచ్చేసావ్ అవును అవును అది పాలు వరికే తీసు కుంట కొబ్బర ఫల్ వరకి తీసుకొని ఆ వాటర్ బాతుల్ ఆడ్ చేస్తాను హ చికెన్ ఫ్రై అయితే మాములుగా ఎరగడ్లు పచ్చిమిరకాయి ఆ ఏ మాలుగు మాస మసాలా కొంచెం వేసి అడ్జసా టమోటో వెయ్యను సిములా బెట్ కొని కొంచెం త్తగా వచ్చారు వారికి మ మ పెట్టేసామంట మత్తగా అయిపోతంది సరే
తింటారా బాగా పిల్లలు పోని చికెన్ ఒకటిే అలవాటు చేసినవా ఇంకా అన్ని అలవాటు చేసినవా
ఆ పిల్లల అయితే దానిలో స్పైస్ ఉంటుంది కాబట్టి తినరు వాళ్ళకి కావాలంటే సపరేట్ గా లె పిస్త తెచ్చ ఆ కుక్కర్ లో పెట్టేసి ఉడక పెట్టేస్త సార్ మియాలు లైట్గా ఉప్పు పసుపేసి ఆ లెగ్ పసి మాత్రం తింటాడు పెద్దోడు చిన్నడు అయిత తిన్నాడు వాడికి ఇంకా అలవాటు లేదు
ఓకే
నీకు వంటలు ఏమమ్వ్వచ్చు
నాకంత ఏ ఏమి రాదు దో చేస్తానంటే చేస్త తను ఎందుకంటే మనం ఉందే ఒక వన్ ఇయర్ ఏమో ఉన్నాన అంతే నేను అక్కడ మళ తర్వాత పాప పాపాన్ని ఇక్కడే ఒక టూ ఇయర్స్ అట్ట అట్టనే గడిచిపోయింది
సరే స
ఏదో చేస్తా అంతా మనము బయ ఫోన్ చూసి యూట్యూబ్ పోన్ చేసేసేది నాన్ వెజ్ అయితే ఏం రాదు ఓన్లీ ఒక చికెనే చేస్తా ఉమ్ ఉమ్ సరే అయితే లేచినట్టున్నారు
ఆ లేసినారు లేసినారు వాళ్ళు వాడుంటే చి చిన్నోడు మీద కూర్చుంటాడు గుర్రం ఆట ఆడు తాడు వాడు ఏడుస్తాడు
బాగా ఆడుుకుంటాడా పెద్ద
ఆ కొట్టాడు వీడే కొట్టేస్తాడు చిన్నోడు పెద్దోడు వద్దు నాన్న చిన్న బాబు అంటే ఏ గమ్మన అయిపోతాడు ముద్దాడుతాడు వీడి చిన్నడుయితే అయితే కంట్లో చెవులు బట్టి లాగేస్తారు
తెలిదు తెలిదు కదా ఉమ్ సరే మరి అయితే చూడు ఒకసారి ఉమ్ సరే ఉమ్